హలో
హలో బాగున్నారా అండి
ఆ బానే ఉన్నమండి మీరు బాగున్నరా
అయిం ఆ అయింద పని
ఆ అయిందండి
వంట చేసిన్ర
చేష్నామండి వన్ టా
ఉహు పెరట్లో ఉన్నరా
అవునండి పెరట్లోనే ఉన్నాం
మీ పెరట్లో చెట్లు చాలా బాగున్నాయి
అవునా చూసార అండి మీరు
ఆ చూసాము మీరు వీడియోస్ పెడ్తారు కదా చూస్తున్నాం ఆ
వీడియోస్ వేడ్తాను ఆ వేసిందండి అరటి గెల వేసింది
ఆ అవి కూరయా తినేటియా
అవి తినేటియ కాదండి కూరయ్ కూర అరటి
కూర అర డా వంకాయలు కూడా మంచనే కాసినయి
ఆ వంకాయిలు కూడా కాస్తాయండి మాకు
ఆ మీరు చెప్పింది ఐ ఐడియా బాగుంది ఇగ ఒక టబ్బు లో మట్టి వేసుకొని తోట కూరలు కోవడం కొంచం ఇంట్లో మందం వెళ్తది అని
మ్మ్ యా ఖాళీగా ఉ ఉండ ఖాళీగా ఉండకుండా అవునండి ఖాళీగా లేకుండా ఏదో పని చేస్తూ ఉంటాను
ఆ
హ్మ్
ఏమేమ్ చెట్లు ఉన్నాయ్ మీకు సపోటా చెట్లు గుడా ఉన్నాయి కదా
ఆ ఉన్నాయండి సపోటా చెట్లు కూడా ఉన్నాయ్
మ్ ఎప్పుడు చెట్లల్లనే ఉంటారేమో
ఏ చెట్లు కొంచం నీట్గా ఉంచుకోవాలి కదండి
అవునవును
ఆ నీట్ గా ఉండాలా గాని ఎప్పుడు చెట్లలనే చేసుకుంటూ ఉంటా నేను
పూల చెట్లు
ఆ పూల చెట్లు కనకాంబరాలు ఉన్నాయి
కాయగూరలు అన్నీ ఉన్నాయి కదా
మ్మ్ అన్ని ఉన్నాయండి
హ్మ్ తిన్నార
ఇంకా తిన్లేదండి ఇప్పుడే వంట చేసాను
ఆ ఏం కూర చేసిండ్రు
ఈరోజు సొరక
ఆ దాంట్లో పప్పేసిండ్ర వట్ ట్ సొరకాయ
పెసరపప్పు వేసి వండాను
మ్మ్ అంటే చిప్స్ ఏ చిండ్రు కదా మీరు చాలా బాగున్నాయి
అవునా ఇగ కాయలు వేసి చేయకుండా చిప్స్ వేసుకుంటామండి మేము
కర్రీ కూడా బాగుంటదమో ఫ్రై కదా
ఫ్రై బాగుంటది కర్రీ
అవి చిప్స్ అయితే మంచిగా ఉన్నాయి
హ్మ్ అరటికాయ కర్రీ కూడా బాగుంది సపోటలు కూడా బానే ఉంటాయిండి సప్ పుట్ట పళ్ళకు దొంగలు పడుతున్నారు బాగా
అవునా
ఆ
అవి కాయలు ఉన్నప్పుడే తెంపికెళ్తున్నారేమో
అదే కాయ పెద్ద కాగాకముందే తెంపుతున్నారు.
ఆ ఈసారి మునక్కాడలు కాయనట్టు ఉన్నాయి.
కాయలు
ఆ చిన్నగుందిగా చెట్టు
ఊ చెట్టు చిన్నగుంది ఇంకా కాయలకు రాలే పూత వస్తుంది. గాలికి పడిపోయిందండి పొయిన సంవత్సరం
ఇంకా ఏం పనులు చేస్తున్నారు.
ఏ ఏం లేదు చెట్లల్లో ఇక చెట్లు ఏం లేదు గాని ఇక సొరకాయ కూర చేసుకున్నాం కదా ఈరోజు చ్చు మేము ఆ లేదండి కొనుకొచ్చినమ్ బయట నుండి
మార్కెట్ కి వెళ్ళిండ్ర
అందులో గుజ్జు వెళ్తుది కదా అందులో వెళ్లిన గుజ్జు వేస్ట్ చేయకుంట ఎందు కని చెప్పేసి బయట మా పాప బయట బయట వేసి పైనుండి మట్టికప్పుతుంది సొరకాయలు తీసిన గుజ్జుకి
ఎందుకు అలా
అంటే చెట్లకు ఎరువయితది కదా
అవునా మీరు ఎరువు కూడా ఇం ఇంట్లోనే తయారు చేస్తారు.
ఆ ఇంట్లోనే తయారు చేసుకుంటా
పూజకు పువ్వులు వేసినయి తిన్న పండ్లతో క్కలు గాని
అన్నీ చేస్తది మా పాప చేస్తది.
ఆహా ఐడియాలు బాగున్
ఏమని మనం బయటికి వెళ్ళి ఎరువు తెచ్చుకో కోలేం కదండి.
అవునవును.
ఆ ఇక మా వాళ్ళు వెళ్ళమంటే వెళ్లరు. ఇక్కడ బయట కూడా ఎక్కడ దొరక్ కదేరువు.
అయినా మన ఇంట్లో కూరగాయలు మనకు మంచిగుంటయి మందు లేకుండా అవి హెల్దీకి కూడా మంచిది కదా అందుకనే ఇలా చేసుకోవడం కూడా మంచిది మంచి పద్ధతి
ఊ
ఇప్పుడు ఇంకా రీసెంట్గా ఏం చెట్లు పెడుతున్నరు.
రీసెంట్గా అంటే పాలకూర ఆ కాస్తున్నాయి అండి టమాటాలు టమాటాలు కాస్తున్నాయి బాగా ఆ పాలకూర వేయ్యాలనుకుంటున్నాను
ఉమ్
పాలకూర వేస్తే ఎండాకాలం వెళ్తుదేమో అని కొంచెం
అవునవును
ఉమ్మ్
నీళ్లుంటే ఏదైనా గాని పండిచ్చుకోవచ్చు
ఏ మాకు మార్నింగ్ నల్ల వస్తది బాగానే దాంటో వస్తది నల్ల ఇగ అవే చెట్లకు ఆం బావి కూడా ఉంది నల్ల వస్తది పొద్దున
అవునా
ఇగ నల్ల నీళ్ళు వేస్ట్ చేయకుండా మొత్తం చెట్లకే పట్టేస్తా
ఆ
ఉమ్మ్
ఎండలు కూడా బాగా పెరిగిపోయినాయి
అవును
విపరీతమైన ఎండలు ఇంకా మేము కూలర్ పెట్టలేదు ప్రస్తుతానికి ఫ్యాన్ అది కొంచెం రిప్ పేరుంది చేపియ్యాలి
అవునా
ఎండలయితే విపరి చల్లగా కు వాటర్ కావాలి
ఊహూ
ఏదైనా గాని చల్లగుండాలనిపిస్తది జ్యూసులు మంచిగా మీకు చెట్లున్నాయి కదా చల్లగుంటది వా
ఉమ్ అవును మా చెట్లు కాబట్టి చల్లగ అనిపిస్తది బే
బయట అరటి చెట్లు సపోటా చెట్లన్నీ ఉన్నాయి కదా చల్లగానే ఉన్ టది అ న ఇంకా ఏమన్నా పచ్చడి పెట్టిండ్రా చెట్లది
పచ్చళ్ళంటే ప్రస్తుత దానికి మిరపపండ్ల పచ్చడి పెట్టినా
షాప్ ల చెస్
ఆ లేదండి మేమే పెట్టుకున్నం మిరప పండ్ల పచ్చడా
చింతకాయ మీరప పండ్ల
ఆ చింతపండు మిరపపండ్లు మొత్తం తీసుకొచ్చి ఇగ మిర్చి మిర్పకాయాలు మిక్సీ వాట్ ట్టుకొని అందులోనే చింతపండు వేసి ఎల్లిపాయ జిల్ కర వేసి మిక్సీ పట్టం
హు బాగుం టది మిరప పండ్ల పచ్చడ మీరు ఫస్ట్ఏ పోనీకేస్తారా లేకపోతే అట్లా రుబ్బి పెట్టు
రుబ్బి పెట్టుకున్నా అండి నేను ఫోన్ పెట్టా రుబ్బి అన్ టే అవసరం ఉన్న
అప్పుడే కొంచెం పెట్టుకుంటారేమో ఎల్లిపాయేసి అట్లా బాగుంటది
అంటే ఫస్ట్ే ఫోనీ పెట్టుకుంటే ఆయిలు పాత వడా కొద్దీ అంత మంచిగా టేస్ట్ రాదు పచ్చడ
అవునవును
పోనటైతది ఆయిలు
ఎప్పటిదప్పుడైతేనే ఫ్రెష్గా ఉంటది అవును పుదిిన టమా మాట పచ్చడ కూడా బాగుంటది
అవునండి పుదీనా టమాట ఉన్నాయండి పుదీిన ఉంది
అవునా అదిగుడ ఫ్రెష్ గా మంచిగుంటది
అవును పుదీనా ఉంది
కొంచెం మిర్చి ఎక్కువ వేయ్యాలి ఎ
హు బాగుంటది హు
ఇంకా ఏం చేస్తున్నారు అయినయేమొ అన్ని పనులు
ఇగ పనులు అయినాయి చేసామండి టిప్పును గుడాలు వేసాను ఇవ్వాల్ళ బోబ్బర్ గుడలు వేసాను
టిఫిన్ అదేనా
టీఫన్ పోద్దున
అవునా
ఈ ఎండాకాలం వస్తుంది కదా అండి గవే గుడాలు వేస్తా ఎండాకాలం బాగా అవును
బెబ్బర్ల్లా చికుల్లా
బబ్బర్లు వేస్తావు ఒక రోజు చిక్కులు వేస్తాను
ఆ శనగలు కూడా బాగుండ
కందులు కూడా వేస్తాను
అవునా
ఇగా మధ్య మధ్యలో ఎప్పునా మక్క మక్కలు కూడా వేస్తా
మక్క గుడాలు కూడా వేసుకుంటారా
కలువును జొన్లు రెండు మిక్స్ చేసి
ఆహా హా బాగుంటాయేమో గట్టకదే అది చేస్తారా మీరు
జొన్నగడక అంబలు కూడా వేస్తానండి ఎండాకాలం అంబలు బాగుంటది ఇంకా లేదండి కొనుకచ్చు కోడమి జోన్లు
ఆ
జొన్లు కొనుకచ్చుకొని రవ్వ పట్టించుకుంటాం
ఆ చపాతి అన్ని చేస్తారేమో దాంతోని ఇప్పుడు ఎండ కలం చల్లాగా ఉంటది అది తాగుతే మీ పాప కాలేజ్ ఎల్లింద
పాప కాలేజీకి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉంది
ఇంట్లోనే ఉందా రాసుకుంటుందేమో
చదువుకుంటుంది పాప
అవునా
హ్మ్
ఇంకా ఏం చేస్తరు మీరు పెరట్లో
మీరేం వంటలు చేశారు ఈ రోజు
మేము అన్నం వండిన ఇంకా కూర చెయ్యలేదు చెయ్యాలి
అవునా
మ్మ్ కూరగాయలు వస్తాయేమో అని చూస్తున్నా
హ్మ్ హు
లేకపోతే టమాటా కూర యేద్దామని
హ్మ్ హు
తొందరగా అయితది అదఅయితే
మ్మ్
టమాటా చారు లాగా ఏస్తే బాగుంటది ఇప్పుడు ఎండాకాలం చార్ లాగా ఉంటేనే మంచిగుంటది
అవునవును
పొడి పొడి వాటికంటే
హుమ్మ్
టిఫిన్ చేసినాం
హుమ్మ్
అన్నం కొంచెం లేటుగానే తింటం
ఉహు ఏం టిఫిన్ చేసారు
ఇవాళ మేము కూడా ఉప్మా చేసినం
అవునా
ఉమ్
ఆమ్
టైం లేకుండే తొందరగా అయితది కదా అందుకని ఉక్మ చేసినమండి టెంపుల్ కెళ్ళిండ్రా ఈ రోజు
నిన్న వెళ్ళామండి ఈ రోజు వెళ్ళలేదు నిన్న వెళ్ళాము
అవునా
హుమ్మ్
మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారు
అవునండి పాడతాను అవునండి
వాయిస్ బాగుంది మీది
అవునా
హు
మీరెప్పుడు విన్నారు
మేము భజనలకి వచ్చినము ఒక రెండు సార్లు
ఉహు
విన్నాము మళ్ళా దీంట్లో యూట్యూబ్ లోకి చూసినం
అవునండి
సరే మరి ఉంటానండి
ఓకే అండి